లో లో
హలొ
అక్క
ఆ హాయ్ రా
బావున్నరక్క
బావున్నంరా మీరు బాన్నారా
ఆ బావున్నం అక్క
ఎన్ జేసున్నరు
ఎన్ జేలా కలిగున్నం టిఫిన్ జేసారా. ఆ
ఆ ఆ చేష్నాం మేం గూడా ఎష్నాం
ఏన్ జెష టిఫను
మీము ఈ రోజు ఊప్మా చేసాను
ఉప్మానా
మ్
ఆహా
మీరేం చేస్తా ఆ చెక్
ఆహా మేము జొన్నరోట్టే చేసాం
పల్కె మ్ హు
ఇంకా జొన్నరోట్టె
రోట్టేసరా మీరు
ఆ జొన్నరోట్టే చేసాం
ఆ అంటే అటు సైడ్ జొన్న బా జొన్న రొట్టే బా తీంటారు కావచ్చు
అవునవును
మ్ మేమిట్ గోధుమ రొట్టె తింటాం
మీరా
ఆ అంటే తేిన్ ర్ జొన్న రోట్ ట్టే కూడా తింటారు మేమైతే ఎక్కువ గోధుమ రోట్టే ఆశీర్వాద్ పండి
ఆహా
ఆ అది తింటాం మీము
సరే గోధుమలు నుంనగా లేకుండా బరక బరక ఆడిచ్ కోనీ అట్లా చేస్తార
మ్ మ్ మ్
అవునా
గోధుమలు పిండి దొరుకుస్తది మన గోధుమలు కూడా దొరుకుతయ్ బయట అవి కసి అంటే వాటర్లో కడిగేసి ఆరబెట్టి అవిఎండ పెట్టి బయట ఎండ పెట్టి మళ్ళ మిక్సీ పట్టించుకొని వస్తాం అనమాట
ఆహా
మ్
చెప్పలక్క నువ్వే షాపింగ్ కేలావు కదా షాపింగ్ కేళ్ళ అన్నావ్ ఎళ్ళ లేదా అక్క హలో అక్క
హలో
అక్క వినిపిస్తుందా
ఆ అ ఇప్పుడు వినపడుతుందిరా సిగ్నల్ లేదేంది సరిగ్గా
ఆ నేనే బయటే ఉన్నా నువ్వే
ఆ నీను కూడా అంతె బయట్నే ఉన్నారా ఇగోబయటికె వచ్చినా నేను కూడా మ్ మ్ అంటే అప్పుడప్పుడు సిగ్నల్ లేేక కూడ అట్ల అయితుంది రా
ఆహా షాపింగ్కిి ఎక్కడికేళ్ళలేద అక్క అక్క హలో
హలో
ఆ అక్క
ఆ ఏమైంది వాయిస్ కట్ అయితుంది
మీదే అసలు వినిపించలేదు
నేను బయటనే ఉన్నరా
అవునా
ఆ బయటకే వచ్చారు అసలు రోజు ఇంట్లోనే మాట్లాడతా ఇంకా బయట ఉన్నా నిన్న కూడ ఒకరికి ఇట్లనే అయింది
అ అవును షాపింగ్ అట్లే షాపింగ్ అట్లేమి వెళ్ళలేదా
వెళ్ళలేదు వెళ్ళాలి
ఇంక ఎంత మంది
నుంచే ఆఫర్ పెట్టారు ఆషాఢం లో
అదే ఆ ఆ స్టార్ట్ అయితుంది కదా వెళ్ళలేదు ఆ
పెన్ వెళ్తారా
అక్క
ఏం కూర వండారు ఏం కూ
బీరకాయ కర్రీ
అవునా సేమ్ మాది కూడ బీరకాయ ఈ రోజు
బీరకాయేనా మీకు ఎనుములు అట్లేం ఉండవు అక్క
ఆ ఏంటి రా అర్థం కాలేరా
ఎనుములు ఎనుములు అదే గేదెలు
ఆ అంతే ఉంటనుకుంటే ఇడ మాకైతే ఏమి లేవు ఆ ఇప్పుడు మేమున్న సైడుగా ఉంటాయి
ఆహా
ఏదైనా ఉంటె పాలు ఇట్లా అమ్ముతారు వాళ్ళు
పాలు కొనకొచ్చుకుంటారా మీరు లేకపోతే ప్యాకెట్ పాలా చెదికు
ప్యాకిట్ గేదె పాలు పిల్లలు తాగారు
అవునా
ఆ పి మా చిన్న పాప తాగదు
ఆహా కానీ ప్యాకెట్ పాలు తాగ తాగొద్దు అంటారు కదక్క హెల్త్ కి మంచిది కాదంటారు ప్యాకెట్ పాలు ఇప్పుడు అన్ని కల్ క అన్ని కలుషితమేలే
ఇప్పుడైతే
మ్మ్
మ్మ్ కరా లేరు
మా సైడు
నార అమ్మ వా
ఆ మా సైడు మా మా మా అమ్మ వాళ్ళకి లేవు గాని మా అత్తా అత్త వాళ్ళకు ఉన్నయి.
ఆహా పిల్లలకు గిట్లా అవే తాపిస్తరు మీరు ఇగ.
ఆ పిల్లలకి అవే తాపిస్తా ఇంకా ఆ ప్యాకెట్ పాలు అసలు తినాలన్నా తినబుద్ది కాదు అసలు.
అయ్యో ఇవి మన గేద పాలు గేదె పాలు అలవాటయినోళ్లకు ఈ ప్యాకెట్ పాలు తాగాలని తాగలేము.
అవునవును అయినా కడు అయినా ఏదో విధ ఏదో విధంగా ఉం టది అక్కడ, పెరుగు
ఆ ఇవ్వాలా, రేపు
ఇప్పుడు ఇప్పుడు గేదె పాలు లీటర్ వచ్చేసి ఎయిటీ రూ చాలా కాస్ట్లీగా ఉం హలో అక్క అక్క అక్క వినిపిస్తుందా? అక్క హలో
ఆ పావని
వినిపిస్తుందా అక్క?
ఆ ఇప్పు వినబడుతుందిరా.
ఆ అదే అసలు కట్ అయితుంటే.
ఆ ఇప్పుడు వినబడుతుందా మంచిగా.
ఆ మంచిగా వినిపిస్తుంది.
ఆహా అయితే ఇది వరకు మేము గేదె పాలు పట్టేది గాని ఎలా ఉండేదంటే వా మన పాలు వాటర్ వాటరుగా ఉండేది. అందులో పైన నూనె లెక్క పేరుకునేది, స్మెల్ వచ్చేది పాలు.
హహా
ఇగ నీస్ నీస్ స్మెల్ వచ్చేది పాలు మా
అవునవును.
అట్లా అనేసి పిల్లలు తాగట్లేదు స్మెల్ వస్తుంటే అది మన టీ పెట్టుకున్న పిల్లలకు పాలు గిట్ల పోశినా పిల్లలకు నీసు నీసు వాసన వచ్చేది అట్లా అనేసి పిల్లలు బంద్ చేసారు ఇగ.
అహా
ఆ బంజేస సరికే ఇగ నేను ఇగ మొత్తానికే బంద్ చేశినా ఇగ.
ఆహా
ప్యాకెట్ పాలే తాగుతరు.
ఆహా
అట్లని ప్యాకెట్ పాలు అలవాటు అయిపోయి ఇవే తాగుతున్నరు.
ఇప్పుడు అంతా కలుషితమేలే అక్క ఎక్కడ చూశినా అన్నీ కలిపి కలిశే వస్తున్నయి.
అవును అవును నిజమే ఇదేది ఒకప్పుడు మంచి ఉండేది మనం తినే ఫుడ్ గుడా మంచి ఉండే ఇప్పుడు ఆ ఫుడ్ గుడా బాలేదు రైస్ గుడా ప్లాస్టిక్ కావ్యం తయారుచేసి అవి పంపిస్తున్నారు
అదిగాక అప్పుడు ఫాస్ట్ బుడ్ ఇప్పుడైతే ఎక్కువ ఫాస్ట్ బుడే ఎక్కువ టున్నారా
అవునవును బయట ఫుడ్ బాగ తింటున్నరు అవును అవేదే ఇష్టపడుతున్నారు పిల్లలు మళ్ళీ
అప్పుడు జొన్న రొట్టె ఇంకా సద్దలు
మ్మ్
జొన్న కూడు అన్ని అప్పుడు అప్పుడు అప్పుడు మేలు చాలా మేలు
మ్మ్
బావుంటునప్పుడే
అవునా
ఆ అప్పుడు ఆ హండ్రెడ్ ఇయర్స్ బతుకుదండ్రీ ఇప్పుడెవరు బతుకుత్నారు
అవునవును హెల్త్ బాలేదని ఇప్పుడు మన్మే చూసుకుందం రా ఆ అదే గాదండి మనమే జూసుకుందాం ఇప్పుడు ఎట్లా అంటే ఇది వరకు ఉన్నోళ్ళు ఇప్పుడు మన నానమ్మోలు అమ్మమ్మోల్లు ఉన్న చూషినవ వాళ్ళు గెట్టిగుండె వాళ్ళ కాళ్ళు వాళ్ళు నడుస్తురు అదే మనం నడవలేకపోతున్నం పెయిన్స్ వస్తున్నాయి కాలు
అవును
ఇప్పుడు మోకాలు అరగడం అనేది పాదాలు అరగ పాదాల నొప్పులు ఇవన్నీ అస్తున్నాయి ఒకప్పుడు వాళ్ళే గెట్టిగా ఎంత మంచి పని చేస్తు ఇప్పటికి గూడా పనులకు ఎళ్తరు వాళ్ళు కూలీ పనులకు వెళ్తరు
అవున
ఇప్పుడు ఈ రే ఈ జనరేషన్లో మనం ఎళ్తామా మనం కూలు పనులకు వెళ్ళలేం
ఎవురుకి చూస్న మోకాల్ ఆపరేషన్స్ ఎవురుకి చూస్నా
ఆ అదాపరేషన్స్ అవిగా ఇగ మందులు గూడా మనం ఏస్కోని ఏస్కొని ఏస్కోని ఏస్ అబ్బబ్బబ్బా మందులు మింగాలంటనే అసలుకు
అ
ఏదన్నా నొప్పు లేష్నా చెయ్యి నొప్పచ్చినా కాళ్లు నొప్పచ్చినా హాస్పిటల్ కైతే మందులు ఏసుకోలంటే భయమైతుంది వెళ్ళినప్పుడల్లా ఇట్లని జేస్తారు ఇవంటరు అవంట్రు ఒక ఐదారు వేలు లేని మనం హాస్పిటల్కి వెళ్ళనే వెళ్ళొద్దు వెెళ్ళి నా పల్ల పతి
అప్పుడేమో పని పని ఎక్కువ హాస్పిటల్ ఖర్చు క్కువ ఇప్పుడేమో పని తక్కువ హాస్పిటల్ కడిచే ఎక్కువ ఆ
చేసిందంతా మనము ఒక నెర రోలు మనం కష్టపడి చేస్తుంటే అ సగానికి సగం మనకి హాస్పిటల్కే అవుతున్నాయి ఇగ ఆస్పటలకేయ్ ఉంటే మనం తినడానికి ఎట్లా ఇపుడు రెంట్కు ఉంటే రెంట్ కట్టడం ఎట్లా పిల్లల చదువులు ఉన్నయి
అవునవును
ఆగో అట్లా అయిపోతుంది ఇప్పుడు ఈ జనరేషన్ల అయితే ఇట్ల అయిపోతుంది ఇగ మన పిల్ల జనరేషన్లో ఎట్లుంటదో ఏమో వాళ్లకు ఎట్లా అంటే ఇప్పుడు అంటే మనము హస్బెండ్ చేస్తరు మన మనం అంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం గబ థీ అట్లయిపోతుంది ఇక నెక్స్ట్ జనరేషన్ ల అయితే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ వాళ్ళకి ఇద్దరికి సారి మంచి ఉంటేనే బ తగలుగుతారు తప్ప ఇప్పుడు మనం ఉన్నంతేగా వాళ్ళకి ఉండదు అట్లు ఉండదు ఇగ
అవునవును అప్పుడు అప్పుడు అప్పుడు మీ ఇద్దరం ఉంటే చాలే అనుకుంటారు పిల్లలు కూడా అవసరం లేదఅనుకుంటారు
ఆ అప్పుడు వాళ్ళది అట్లనే అనుకుంట్రూ అట్లేనే అనుకుంట్ర బు మాది మాకేల్లడానికి కష్టమైతే తుది ఇక పిల్లల్ని చేసి వాళ్ళకు జాబ్స్ అని చదవుదండి మేమేం పెడతాం అంటరు గావచ్చు ఇగ రాంగ రాంగ ఎట్లున్నేదాంటే ఒకరినే కంటారు కావచ్చ ఇగ
అ ఆ
ఇదివరకైతే మన మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఐదఐదుఐ ఆరు ఆరు ఊరిని కానీ చాలీ వాళ్ళ పెళ్లిలు చేసి ఆవన్నీ చేసారు
అవును
ఇప్పుడు మన జనరేషన్కచ్చాక ఇద్దరే పిల్లలు
ఆ అదే బరువైతాంది ఇంకా
ఆ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయితే ఇద్దరు ఇద్దరు రకాడ ఒక్కడికి వతరు ఇగ మళ్ళా తర వాళ్ళ వాళ్ళలకు ఈ అవసరలే పిలలు అవసర పెళ్లవద్దంటారు కావచ్చు ఇగ
అవున అవును నిజం మే
అట్టనే ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది పెళ్లిళ్లు చేసుకోకుండా కూడా ఉన్నర్రా
అవును నిజమే అవును
ఆ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు అట్లా గుడా ఉన్నారు మా దగ్ దగ్గరనయితే వాళ్ళకి పిల్లలు లేరు ఏం లేరు ఇద్దరే పిల్లలు అది అంటే పిల్లల మా వచ్చి సాలీ సాలే జీతానికి ఆ పిల్లల్ని కనీ వాళ్లు చదడం అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇగ
ఆ అంటున్నారా అవు నిజమే
సరేరా ఓకేరా
ఉ సరే అక్కా ఏ మా బూ రసిిన మా
అ